నేను ఇప్పుడే మెట్లు మేదకి వచ్చా మా రూమ్‌లో ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడడానికి డిస్టర్బెన్స్ అంటే నేను ఇప్పుడే బయటికొచ్చా ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ మెట్ల మీద కూర్చోలేకపోతున్నా
మాక్కూడా పెద్దవర్షం పడుతుంది ఇక్కడ
అసలు ఇక్కడ మెట్ల మీద కూర్చునేటట్టేలే తుంపర్లు పడుతుంది
ఆ తిన్నావా మా రూమ్‌లో ఒక అమ్మాయి కిటికీలో ఉండేయన్నీ ఎరుకుంటు తొ తొ తొందరగా
ఎవరు ఆ చెడ్డీలు పైన ఆరేశుద్ధి ఆ అమ్మాయే కదా
ఏరుకుంటా ఉంది తొందర తొందరగా వానపడుతుందని
అది కాదు అక్కడ ఆరేయడం ఎందుకు ఏరు
అమ్మాయికి మ్యాథ్ బుక్ ఒకటి ఎవరో ఇచ్చారంట అది తెచ్చుకునింది దానికేందో అవ్వలేదంట ఈసారి ఎవ్వర్ ఎవరికో ఫోన్‌లు చేసి తలకాయ తింటుంది ఈడ మా రూమ్‌లో ఒక పిల్ల
నాక్కూడా చేసింది
అమ్మాయికి బలే తిటా తెలుసా
అది నాకెప్పుడో తెలుసు ఆ అమ్మాయి నీ దగ్గరకి పంపిచింది నేనే కదా
అవ్వదు మాయ అని చెప్తే ఆహా ఎవరెవరికో చేసింది ఎట్టయితే ఎం సాధిచుకునింది అంటే వాళ్లంతా రిచ్ కిడ్సా మ్యాక్ కొనుక్కున్నారా
వాళ్ళు చిన్న రిచ్ కాదు
ఉమ్మ్
వాళ్ళది కావాలి అంట కదా కావలిలో సగం వాళ్ళదే ఆ
ఏంది మ్యేస్తున్నావు
బింగో తిన్నా ఇప్పుడే నా పక్కన ఒక అమ్మాయి ఉపవాసం చేస్తుంది
ఆ
ఆ పిల్ల సిక్స్ దాకా అలాగే ఉంటదంట
ఆ
మళ్ళీ ఆ పిల్ల అది వదిలేసే వరకు ఉంచావంటే పక్కన తినేస్తాది వెంటనే
ఓరే అందుకని తినేస్తారా
అందుకని చెప్పి తొందర తొందరగా తినేశా చెయ్యొచ్చు
ఉమ్మ్ ఓవర్ యా
అంటే అయి తింటే ఆ అమ్మాయి మళ్ళీ బండగ అయిపోతే అందుకని అమ్మాయి
ఒక నిమిషా ఆ అవును మరి
అమ్మాయి నా కళ్ళకి ఎప్పుడు చూలాగే కనిపిచ్చాలి వర్షం పడుతుంది పైన బట్టలారేసి కున్నావా
లేదు నేను పొద్దున ఎవరు లేక ముందే పోయి తీసుకు అప్పటికే తీగ దగ్గర తోసేశారు నాయి
అవునా
మా ఆహ అంటే తోసేయడం అంటే ఒక మూలకి నేట్టేసారు అన్ని ఇట్లా మొడతలు మొడతలుగా వచ్చేసాయి
మా దగ్గర కూడా అంతే తెలుసా అసలు వాషింగ్ మిషిన్లో ఉండనీయరు బయట పడేస్తారు నీళ్లు నీళ్లుగా అలాగే
పోయి తీసుకొచ్చుకున్న పొద్దున్న తీసుకొచ్చి తలస్నానం చేసి క్లాసుకెళ్లా
ఆ మడతేసి పెట్టుకున్నావా లోపల
ఆ మడతేసేసా ఇళ్ళ పెద్ద వర్షం పడుతుంది అసలు ఈరోజు ఆ అవును ఆ
వాటర్ తాగ
లేదు
ఇక్కడ చిన్నే వాళ్ళ పిల కాయలొచ్చారు
వాళ్ళు తెల్సా మా రూమ్ లో కూడా ఉంటారమ్మా మా రూమ్ అంటే మా పీజీ లో కూడా బయట
మరూం మరూం పక్కన అక్క వాళ్ళందత్త తీస్ కొని చదువు నేర్పిస్తా ఉంటది
ఊ వాళ్ళకి అటు సైడ్ వాళ్ళకి అవి లాంగ్వేజ్ రాదు మన్ తెలుగు వెళ్ళవా క్లాస్కి
ఎల్లా ఎస్క్యూఎల్ పైతాన్ చెప్పారు
నేర్చుకున్నావా
ఎస్కేఎల్ పర్వాలే కొంచెం అర్థమైంది
ఆ నువ్ టాపర్ కదా ఏమన్నా అర్థంమవుతారు నీకుజనుకో అది వేరే విషయం
నేనైతే కింద నుంచి టాపర్ నువ్ పై నుంచి కదా
అంత క అంత కామెడీ ఎవరూ చేయలేదీడ రియల్లీ
నా ఫ్రెండుక్ ఫోన్ చేస్తా సాయంత్రం నేన్ చ ఒక ఈరోజు చాలా సేపు మాట్లాడాలి
అవును నీ ఫ్రెండు నన్నేదో అన్నిందంట కదా ఈ రోజు గానడగకపోతే నేన్ మీతో పలకనింకా
ఏమడగాల
అది నన్నేదో అనింది నీ నాతో నిన్ జాగ్రత్
వాళ్ళు ఎన్నెన్నో అంటారు నీ ఫ్రెండు ఉప్పుడు అప్పుడు చెప్పింది కదా నీవు అప్పుడు కూడా విన్నావు కదా నువ్వు
అదీ ఆ ఒకసారి చెప్పింది వదిలేసా మళ్ళీ రెండోసారి కూడా అనింది ఇంకా
మనం ఏంది పట్టించుకోకూడదు మనం ఆయన్ని పట్టిం ఎప్పుడంటే ఎప్పుడైనా ఇక్కడి కోస్తద్ది చూడు ఇప్పుడు అడగాల ఫేస్ టు ఫేస్ అడిగేస్తే సరి పోయిధి అరోజ్ నేన్ ఇన్నాను ఆ ఆ అప్పుడు నువ్వు చెప్పాలా అప్పుడు చెప్పాలా ఆ రోజు నేను
ఒకసారనకపోతే ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళతో అంటానే ఉంటారు
హు అంటే ఎవర్ తో అంటది మనం అనే కదా అంటది
ఏమో మనం అని అనింది ఇంకా అదే అలవాటయ్యి అందరి దగ్గర ఎందుకు అనకుండాఉంటది
పగలనుకో ఇంకొక అమ్మాయి సినిమాక్ పోయిందంట
ఆ అమ్మాయికి అదే కద పను
ఊ సినిమా పోయిందంట పొద్దున్నోచ్చిందంట
ఆహా నలుగురితో అమ్మాయి ఒక లవర్ల వేసుకొని తిరిగే అమ్మాయి నన్నటుంది మళ్ళీ అది విచి
ఆ అమ్మాయొక వేస్ట్ మొహందులే ఆ అమ్మాయితో ఎందుకు పోల్చుకోవడం అసలు దానికన్నా పెద్ద పిల్ల
ఇంతకు మంది కాలేజీ లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండింది
అప్పుడైనా ఒక ఎద్దు ఇప్పుడు మరీ అసలు విచ్చలు విడిగా అయిపోయినారు మలితా ఎప్పుడు కొత్త లంటన్డి నిందిత
ఆ అమ్మాయ్ ఎవరి కోసం ఎవరో కోసం కదా పోతుంది
అమ్మహా అంతవ అ స్నాప్చాట్లో పరిచయం అంటా
స్నాప్చాట్ లోన అసల్ ఎదురుగా పరిచయం ఐనోల్తోనే మాట్లాడ్డం ఎక్కువ స్నాప్చాట్ ట్లో వాళ్ ఆవాల్స్ ఒచ్చారా
ఏమో ఒక రోజు అడిగితే నేను చచ్చి నేను డ్రైవింగ్ ఫాస్ట్ గ జేస్తన్ గదా నేను చచ్చిపోతే ఎవర్ చేసుకుంటవంటే నేన్ ఎవర్ని చేసుకోన్ ఇలాగే ఉండిపో తను అని జెప్పాడంట ఇంక అసలు నిలవలేకుంది అమ్మాయ్ ఆ అంత తెస్తారా ఎవురైనా ఇప్పుడు ఆడిక్ బోద్దా ఆడిగ్ ఎవురికి ఎవురు అసలా
అసల్ నిజంగా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నళ్ గూడ చెప్పరు ఆ డైలాగ్
ఆ అంతే కొత్త కదా అలాగే ఉంటది
అమ్మాయే పట్టించుకుంటదంట గద వాడు అసలు అంతగ పట్టిచ్చుకోడంట గదా
ఊ ఈ అమ్మాయే ధూల్ ధూలగ ఫోన్ జేసుద్ది ఆడ ఫోన్ గూడ ఏ పె చెఫ్ చెఫ్ అంటాడు ఆడు బర్గర్లు పిజ్జూలు ఉ
అసల్ దేనిక్ ఎళ్ళాడు అబ్బాయ్ ఆడికా
ఎం ఎస్ చేడానికి అంటే వీక్లీ ట్వైస్ అంటా ఆ కాలేజు ఇప్పుడు మనం ఎలాగా ఏదో ఒటి కావాలి అనుకుంటున్నామా అట్లాగే వాళ్ళు కూడా అంటే మన డబ్బులు అక్కడికి వంపిస్తే సరిపోవంట మన డబ్బులు అరవై రూపాలో ఎనభై రూపాయ్లో కదిపితే ఒక డాలరో ఏదో జ
అమ్మాయ్ డబ్బుల్ వంపిదా ఇక్కడ్నుంచా
డబ్బులేం బంపిద్లె అనుకో మాట్లాడద్ది
ఎవరో కొంతమంది చెప్పారు నాకు కొంతమంది చెప్పారు నాకు అమ్మాయి ఏదో కొరియర్ జాసుద్దంట గదా
ఇప్పుడు కాదది అప్పుడెప్పుడో వంపిచ్చిందంట
షర్ట్లూ అవి గూడా ఈ అమ్మాయె బంపిసుద్దంట ఈడ్నుంచి
ఆ పిల్ల ఆర్డర్ బెట్ట షర్ట్లు అవి నాక్ చెప్పుద్ది ఆ పిల్ల అన్ని
రెండూ ఒక అమ్మాయ్ జెప్తే ఆ అమ్మాయ్ నాక్ జెప్పింది
ఆ అమ్మాయికి ఎవరైనా చెప్తార అసలా ఆ అమ్మాయ్ ఒక పోరం బోక్ అని తెలిసి ఆ నోట్లో
అమ్మాయ్ ఒకటిని నాలుగు జాగిద్దని దెలుసు గద అందరికి
ఆ మరి తెలిస్ తెల్సి ఆ అమ్మాయికి అడుగొద్దు ఆ అమ్మాయి షట్టే ఒక్కట్టే కొన్నిససే డబ్బులు గూడ అన్ జెప్పేసిందా ఆటలక్ గాన్ దెలిసిందంటే ఈ పిల్లక్ ఉందే షర్ట్లు అయితే తన బర్త్ డేకి ఏమో ఆర్డర్ బెట్టింది అ పిల్ల బర్త్డే ఆ అన్న బర్త్డేకీ అన్న బర్త్ డే కీ ఆర్డర్ బెట్టింది
నాక్ అలా జెప్పలా ఈ పిల్ల ఏదో డబ్బులూ ఉంచుకోని పంపిస్తున్నట్టు చెప్
పాపం సమీర లాగైతే గాదు ఆ పిల్ల షర్ట్లు దీసిచ్చింది గానీ ఎప్పుడైనా బా ఉంటయ్ ఏతులకి అప్పుడు దీసిస్తద్ అంతే
అంటే అమ్మాయి బ్యూటీషియన్ జేసుద్ది గదా ఆ డబ్బుల్
ఆక్ ఆ అమ్మాయికి అసలు యాడొస్తయ్ డబ్బులు ఆ పిల్ల యాడ చేస్తుందే ఎంత చేస్న మహా అంటే మహా అంటే వెయ్ రూపాయల్ రెండు వేల్ కోళ్లు వెట్టద్దా పిల్ల వెయ్యి రూపాయలకి పెట్టందేమో రెండు చేతులకి అంతకంటే ఆ బ్యూటీషన్ ఎవరి జేసిందా అసలు ఆ పిల్లగ్గాన్ దెలిసిందంటే మనిద్దరు ననింది మన ఇద్దరం ఒక ఎత్తు మనం ఏం పట్టిచ్చుకోం ఆ పిల్లగ్గాన్ దెలిసిందంటే ఈ విషయం
అనకుండా ఎవరిని ఉంది అందరినీ అనింది
మ్ అసలు మాట్లాడట్లేదండి ఇప్పుడు అవసరం అయిపోయింది ఆ పిల్లతో
తెలిస్తే ఇంకా పళ్ళసెట్టు ముందుట అది రెండు ముక్కలు చేసి ఉడగొట్టేస్తారు.
ఆ ఏం చేస్తాన్నారు?
ఏం మీ ఫ్రెండ్ ఎవరినో లవ్ చేస్తుందంట కదా? మీ ఫ్రెండ్ తేజు
నా ఫ్రెండా? నా ఫ్రెండ్ చేస్తుందిలే. ఒక వేస్ట్ ఫెలో అస్సలు ఒప్పుకోదు. అసలు కొట్టించు కుంటాది. ఏమో.
వాళ్ళ చెల్లి కూడా చేస్తుంది కదా?
వాళ్ళ చెల్లలు బయటపడదు. ఈపిల్ల బయటపడుద్ది. రోజు హాస్పిటల్ దగ్గరికి వెళ్తారంట మాట్లాడిద్ది.
మంచిది దానికోసమే చేరుంటుది జాబ్ లో.
ఆ
వాళ్ళ చెల్లి కొంచం. అమాయకంగా నటించి ఇప్పుడు, వాళ్ల. చెల్లి కూడా అదే పని చేస్తుందట కదా?
అంతే ఎవ్వరేం మార్చలేరు. ఎవరి మొహాన ఎలా రాసుంటే అలా జరిగిద్ది.
వాళ్ళక్కన్నా ఒక రకం చెల్లి ఇంకా ఒక సంవత్సరం తక్కువయినా అబ్బాయినే పట్టుకుందంట కదా?
ఆ చిన్నోడు అసలు మనం ఏం చెయలేం.
ఇంకేం చేస్తారు అలాంటోళ్లని.
ఇంకేం నీ ఫ్రెండ్ ఫోన్ చేయ్యాలా?
నా ఫ్రెండ్ ఫోన్ చెయ్యదు. అప్పుడప్పుడు ఒక రెండు రీల్స్ పెట్టిద్ది.
ఆ
ను లే లెగ్ కొట్టేస్తే మూలబడింది.
మ్
మెసేజ్ చేస్తే మాట్లాడతా. మెసేజ్ చేయేలా గమ్మునుంది.
ఎవరు ఇద్దరు చేస్తారా?
ఇద్దరులో ఎవరు చేస్త వాళ్ళతో మాట్లాడతా.
మ్ ఏమో పో ఏమి ఫ్రెండ్షిపో మీది.
మీ ఫ్రెండ్షిప్ కన్నా కొంచెం బెటరే అనుకుంటా.
నా ఫ్రెండ్షిప్ అసలు నా ఫ్రెండ్షిపే లేదు.
మీది క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్.
అది ఒక ఫ్రెండ్షిప్. నాకు ఉండే తేజ్ ఒక్కడే. అమ్మాయి ఏం చెప్పింది తెలుసా పొద్దున.
మ్
నా క్లాస్ చెప్పడం మానేసావు. నేను నీ చేత లింక్ పెట్టించుకున్నా అసలు చదవలేదు. నీకు ఎలాగో ఎలాగో ఇంటర్వ్యూ మార్క్స్ ఏస్తుంది కదా శనివారం నువ్వు చదువు కుంటావు కదా ఫస్ట్ నుంచి నాకు చెప్పేసెయ్.
అసలు చూస్తుందడా క్లాస్ లో పెట్టిన లింకులన్నీ.
ఇవ్వాల సరే సాయంత్రం సెవన్ కి ఫోన్ చేస్తాను అనింది.
అవును ఈసారి మీ రేవతి కదా ఫోన్ చేసింది. నీరీష్ లింకులో పడుతున్నాడేమో కనుక్కో. అదే అడగాలి అందుకే అదొ ఒకటి అడగాలి. మరి నన్ను అనింది కదా అది అడగాలి.
సాయంత్రం చేస్తానండి ఎయిట్కిి అలాగా.
ఏ తగ ఫోన్ చేస్తుంది నిన్నటి నుంచి.
ఇందాక నేను స్నాప్ పెట్టాను అని చెప్పి ఫోన్ చేసింది. ఏమైంది నాకు చెప్పవా అని
ఇంతకు ముందుంత పెట్టి సా ఆయాపిల్ పెట్టి అ ములేదా ఏమ నిన్నటి నుంచి బలా అక్కు ఉందా
రేపొద్దున ఇందాక ఒక్కటే చేసింన నాకె హేమల మీతో మాట్లాడాను చూడు రాత్రి అప్పుడు చేసింది ఇందాక చేసింది నీకేం ఫ్రెండు మమ్మీ ఫోన్లదా బగావర్ష పడుతుంది మాకు మా అమ్మకి ఏదో డబ్బలు ఇచ్చారంటడి ఈ రోజు అ పంచపా హ్మ్ ఎందో సౌండ్ అస్తా ఉంది పడుకొని ఉన్నాను నేను
అమ్మాయి చెడ్డీలు ఇప్పేస్తున్న
తీసేసుకునింది ఏదో మ్యాక్ లో ఏదో వర్క్ చేస్తుంది
ఆ చేసే వర్క్ అయిపోయిందేమో కనుక్కకో
వర్క్ అయిపోయిందా ఆ అయిపోయిందంట
అవునా సరే
సరే ఫ్రెండ్ అయితే ఇంకెప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేయి మాట్లాడుకుందం
ఆ సరే బాయ్
హ్మ్ బాయ్